అవును ఎప్పా ఉన్నారంండి
మేము కూడా బాగున్నామండి
ఈదేజ్ టాపిక్ ఏంటండి
ఈ రోజు టాపిక్ వచ్చేసి సాంగ్స్ే అండి నాకు ఇంకేం టాపిక్స్ వస్తలేవుో
సాంగ్స్ ఒకతే కాని ఎన్నో ఉంటాయి లైఫ్ లో అడ కౌంటింగ్ అవుతాయ లే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు
ఓకే ఓకే ఓకే
వెదర్ గురించి ఏమ మాట్లాడదామమ్ వాతావరణం
వెదరా
ఎనీ టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉంటాయండి
నాకు తెలిసయితే ఫోర్ అండి
చెప్పండి ఏంటేంటది
సమ్మర్ రెయినీ స్ప్రింగ్ు ఆటమ్
ఓకే ఓకే అవిటి ఏంటి చెప్తారా అవి ఎప్పుడు ఏ మషలో ఉంటాయింటి
ఓకే ఓకే ఓకే ఫస్ట్ ఏతే వింటర్ గురించి చెప్తున్నాను అండి వింటర్ అయితే ఏమంటారు జూలై నుంచి అంటే ఫిబ్రవరి వరకు ఉంటుంది అసలుేను జనవరి లాస్ట్ ఏను ఫిబ్రవరిలో కూడా కొంచెం సల్ స చలిగా ఉంటుంది మళ్ళీ ఫిబ్రవరి టు ఏప్రిల్ ఏమో సమ్మర్ ఉంటుందండి ఇంకా సమ్మల్లోనే ఇంకా ఒక టూ త్రీ మంత్స్ స్ప్రింగ్ ఉంటుందిండి ఫస్ట్ ఫస్ట్ స్ప్రింగ్ ఉంటుంది దని తర్వాత సమ్మ స్టార్ట్ అయితుది ఆటనే అట్టమేము ఇప్పుడు వింటర్ ఉంటుంది కదా అండి వింటర్కి అది ఫస్ట్ ఫస్ట్లో ఆటో ఉంటందండి
అయితే ఈ సీజన్స్ లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం ఫుడ్స్ తీసుకోవాలి
ఓకే ఓకే సమ్మర్ లోనైతే మనం కాటన్ డ్రెస్సెస్ వేసుకోవాలి ఇంకా సన్ స్క్రీన్ రాసుకోాల కోాలి అంటే వ్యాజిరం అలాంటివి రాసుకోవాలి ఇంకా ఫ్రూట్స్ ఆ కాలంలో ఏం తినాలంటే వాటర్ మిలన్ మ్యాంగోస్ అండి ఈ రెండు దిన
ఓకే ఓకే వెర గుడ్
ఇంకా విం ంటల్లోనేమో స్వెటర్స్ వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా అండి అది రాసుకోవాలండి అప్పుడు ఫ్రూట్స్ అయిే తె అప్పుడు ఫ్రూట్స్ మీకు ఏమైనా తెలుసా అండి నాకు ఐడియా లేదు చెప్పండి మీరు ఒకసారి
ఎప్పుడు సంబధనా
సమ్మర్లో కాదు వింటర్లో
వింటర్ల ఫ్రూట్స్ హట్ బరికు పా అధ గుని రిచి
ఇంంటి అద్దం
పపాాయా పపాయా
పప్ప అయ్యా ఓకే ఓకే ఇంక్ ఇంకా మళ్ళా స్ప్రింగ్ులో అయితే సేమ్ సమ్మర్లానే అండి ఫ్రూట్స్ సేమ్ అట్లనే తీసుకోవాలి ఆటమ్ లో కూడా వింటర్లానే అండి
ఆ
కానీ మన ఇండియాలో స్ప్రింగ్ని వాటర్ని రెండు ఏం జె కంపేర్ అంటే చూడరు ఇట్లా
ఓకే సొ ఓకే చాలా బాగాచెప్పారండి చాలా డిఫరెన్షియేట్ చేసి చెప్పారు చాలా బాగా అర్థమవుతుంది అనుకోకుండా చూస్తే ఆ ఇప్పుడు ఈ సీజన్స్ ఉన్నయి అది అండి ఈ సీజన్స్ లో మనం ఎప్పుడు ట్రిప్ తీసుకెళ్తే బెట్టర్ దే అ ట్రిప్స్కిెళ్ళిన కూడా ఎటువంటివి తీసుకోం మేము జబత
అంటే ఇప్పుడు మీరుఏమో ఉ ఏమంటారు వాటర్ పార్క్స్ ఇంకా స్నో వల్డ్ అలాంటివి వెళ్ళాలంటే సమ్మర్ అంటే బెస్ట్ అండి ఎందుకంటే సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ ఉంటది ఇంకా ఆ టైంలో వెళ్తే కూల్గా ఉంటుంది మీకు అది బ్లూక్థండర్ వాట్ వాటర్ పార్క్ తెలుసా అండి
తెలుసండి బాగా తెలుసు వాటర్ మంచి వాటర్ గేమ్స్ కానీ ఇలా వేరే వేరే గేమ్స్ అని అంత బాగుంటాయండి అక్కడ చాలా బాగుంటాయి
అవునండి అయితే అక్కడికి మేము వెళ్ళామండి
అ
అక్కడ చాలా బాగుంటుందండి ఇంకా అక్కడ వాటర్ స్లైడింగ్స్ ఉంటాయండి ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి ఇట్లా జార్బండ జారాలండి అదైతే అ నేనైతే ఎక్కలేదు కానీ చూసి అయితే చానా భయపడానండి పడాడ భయపడానండి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ స్కూల్లో కూడా వెళ్ళారంట కానీ ఆ టైంలో నేను లేనండి
అ ఇంకా మీరు అ అ సమ్మర్ లో ఇంకా వెళ్ళిన ప్లేసెస్ ఉన్నాయా ఏమన్నా రామోజీ ఫిల్మ్ సిటీ అలాగ
అవునండి రామోజీ ఫిలిమ్ సిటీకి కూడా వెళ్ళామండి
అక్కడ ఏ మేమి ఎంజాయ్ చేసారు ఏంటి అండి చెప్త
అక్కడనయితే వాటర్ అంటే రెయిన్ డాన్స్ ఉందండి దాని తర్వాత మిగతా అన్ని సినిమా మా సెట్స్ అని అలాంటి సెట్స్ అన్ని ఉన్నాయండి
ఓకే అండి
నచ్చిందయితే బాహుబలి సెట్ అండి ఇంకా ఆరుంధతి కోట అండి ఈ రెండు నచ్చినాయి నాకు
ఓకే ఓకే మళ్లా అక్కడ మనం తిప్పడానికి ఏమేమి యూజ్ చేస్తారండి రామోజీ లో
బస్సు యూజ్ చేస్తారండి బస్
ఓకే ఫుడ్
ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళడానికి ఒక్కొక్క బస్సు యూజ్ చేస్తారండి అంటే నెంబరింగ్స్ ఉంటాయి అన్నట్టు వాటికి
ఓకే ఓకే తర్వాత ఫుడ్
ఫుడ్ అయితే మనమే అక్కడ మనీ పెట్టుకొని కొనుక్కోవాలండి
బ్లూ తండర్ లొ
బ్లూ తండర్లో కూడా అంతే అండి మనమే మనీ పెట్టుకొని కొనుక్కోవాలి
ఓకే ఓకే
బాగా ఎంజాయ్ చేసింది ఏంటిదంటే ఉ రైయిన్ డ్యాన్స్ అండి అది కూడా నా బర్త్డే రోజు వెళ్ళాను కదా ఆడ చానా సాంగ్స్ పెట్టారు ఇంకా ఇంకా మీద నుంచి అంతా వాటర్ అంత స్ప్రే అయితా ఉంటది మేం అంతా డ్యాన్స్ ఆడామండి
ఆహా ఓకే ఓకే ఓకే ఇంకా హలో
హలో
ఆ ఇంకా వచ్చేసి ఇంకా సమ్మర్కి ఏమేం ట్రిప్స్ వెళ్ళొచ్చండి మనం వెళ్ళాలంటే కూల్ ప్లేసెస్ అ
అర్థం కాలేదు
సమ్మర్లో మనం ఏమేమి ట్రిప్స్ చూస్తే బెటర్ అండి కూల్ గా ఉండేవంటే గోవా ఎళ్ళొచ్చు మైసూర్ ఎళ్ళొచ్చు. స్వలే మనకు సెట్ అవ్వాలి అవ్ లా
గో అంత దూరం వెళ్ళనవసరం లేదండి ఇక్కడ చానా వాటర్ పార్క్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ పార్క్స్ లోనయితే ఎస్కే పోవాలండి రిసార్ట్ లోనయితే శ్రీ ఈనదే రిసార్ట్స్ అని ఉంటుంది ఆ రిసార్ట్ కే పోవాలండి.
ఓకే ఓక్
అక్కడ చానా బాగుంటుందండి టికె టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్న కానీ ఎంజాయ్మెంట్ అయితే చాన ఉంటుందండి ఇంకా ఇంకా జూపార్ కూడా వెళ్ళ వెళ్ళాలండి ఇంకా ఇంక జూ పార్కులో చల్లగా ఉంటుంది
ఓకే ఒక శిల్పారామమ్ ఒకే బట్ శిల్పారామామ్
శిల్పారామమంటే ట్టు ఇంకా మొత్తం షాపింగేనండి, ఈ షాపింగు మీరు చేయాలనుకుంటే
అది హస్తకళలు వేరే హస్తకళలు ఉంటాయండి అందులో
అస్త
హస్తకలలా గ్రామం మనశిల్పారామమ్ మన సాంగ్ వస్తది
అవునా అంటే మొత్తం చే హ్యాండీక్రాఫ్ట్సే ఉంటాయి కదా అండి
అదే అదే అదే అదే ఉం ఉ కరెక్టే ఇంకా
ఇంకా అంటే ఇం ఇంకా ఏం ప్లేస్ గురించి మాట్లాడుకుందాం
నెక్స్ట్ వచ్చేసి అది ఇదేమంటర్ సాలార్జుంగ్ మ్యూజియం లో హిస్టారికల్ మూమెంట్స్ అన్నీ బాగుంటాయండి ఆర్నిమెంట్స్
ఇప్పుడు అందుకనే నాకు తెలియదు.
ఇంకా వచ్చేసి అట్నా ట్యాంక్ బండ్ దగ్గర వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్ ఆండ్ సా అది సార్ దాని పేరు పెట్టిందే ఎన్ టి అర్ గార్డెన్స్ ఆ ఇది ఐ మ్యాక్స్ పక్కన్నే ఉంటది సైట్
ఓకే ఓకే ఓకే బాగుంటాయా అండి అవి కూడా చ
అది కూడా చాలానే ఉంటాయి ఇంకా అక్కడ వచ్చేసి అంటే అటు సైడ్ వెళ్తేనేమో మొత్తం సంజీవయ్య పార్క్ జేమ్స్ స్ట్రీట్ దగ్గర మళ్ళ అక్కడ అన్నీ కొత్త కొత్తయే పెట్టారండి అక్కడ కూడా ప్లే గేమ్స్ వి చాలా చాలా పెట్టార్ చూసేకి
ఓహో
అలా ఇంకా ఏం ఏమి చూసారు మీరు ఇక్కడికి వెళ్ళారండి మీరు ఏఎంబీ మాల్ కి వెళ్ళారా
వెళ్ళానండి
అక్కడ కూడా ఎలా ఉంటుంది. హలో అక్కడ ఏం ఏం ఉన్నాయి చూడ్డానికి ఏ ఏం బి మాల్ లో
ఏ ఎం బి బాల్లో నాకు నచ్చింది ఏంటిదంటే ఓ అక్కడా మ్
ఇక్కడ ఒచ్చేసి కిందా అన్నీ సెట్టింగ్స్ అలా అన్ని బావుం పైనోళ్లు పైనే కీన్స్ మిటాయి
అయితే అప్ అక్కడ్నేమో తినడానికి ఇంకా కొనుక్కోడానికి చాన్నే ఉన్నాయి కాని
రెక్సు
కానీ రే ఇల్ రేట్లు చానా ఉన్నాయండి
టూ మచ్ కాస్టా ఆ ఒ ఓకే నాకు రీజనబుల్ అంటే శిల్పారామంలో ఉంటాయి కానీ కొద్దిగా హైక్ ఉంటాయి అవును
శిల్పారామ్లాం లో కూడా ఛానె ఉంటాయా అండీ
హస్తకళలు లేరు మీరు వెళ్ళలేదా అండి ఎందుకంటే శిల్పారామంలో ఎన్ని మూడు ఉన్నాయండి ఒకటేమో థాంక్స్ అ అవునా ఆ ఒకటేమో శిల్పారామం ఒకటేమో హైటెక్ సిటీ దగ్గర ఇంకో టమో నాగోల్ దగ్గర ఉంది ఇంకోటి యాదరిగుట్ట దగ్గర ఉంది మీరు ఎన్ని ఏ ఎక్కడెక్కడ వెళ్ళారండి శిల్పారామం
మీర్ చెప్పిన
ఒకటి హైటెక్ సి టి దగ్గర ఉంది శిల్పారమం ఒకటి నాగోల్ దగ్గర ఉంది ఒకటి యాదగిరిగుట్ట దగ్గర ఉంది
నేను హైటెక్ సిటీ దగ్గర ఉన్నది ఎళ్ళా
అంటే నాగోల్ వెళ్ళలేద అండి నాగోల్ కూడా వెళ్ళేను నేనైతే వెళ్ళానండి
ఓహో
ఇంకచ్చేసి
సరే అండి ఉంటాను
అహా ఇంకొకరు ఇంకా ఆ అహ ఓకే అండి ఇది ఈ టాపిక్ ఈ రోజు ఈ రోజు టాపిక్ మంచిగుందండి
ఈ రోజు టాపిక్